హలో
అమ్మ బన్నావా
ఏం చేస్తున్నవ్?
ఏంలే ఊర్కి అట్లా ఉన్న, అవును మీ కాలేజ్ కి హాలిడేస్ కదా, ఎప్పడికీ పోలేదా నువ్వు
ఆ నేను మా నాన్నమ్ అంటే ఆ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన.
అవునా అంటే సిటీనా, లేకుంటే విలేజా?
విలేజ్
ఆహా బాగుంటుంది కదా విలేజ్ లో.
చాలా బాగుంటుంది.
విలేజ్ అంటే గుర్తొస్తాంది, ఈ మధ్య లైక్ రూరల్ డెవలప్మెంట్ గురించి చాలా డిస్కషన్స్ జరుగుతున్నయ్ కదా.
నో అసల్ విలేజెస్ డెవలప్ అవ్వడం చాల ఇంపార్టెంట్, మెయిన్ గా మన ఇండియా లో మన చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఇం డెవలప్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది అస్ అసలు ఇండియా డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ అయిపోతుంది.
అవును ఇండియాలో చాలా మంది లైక్ మోస్ట్లీ ఆ విలేజెస్ లోనే ఉంటారు.
ఉమ్ అవును ఎగ్జాక్ట్గా, సో డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది అక్కడే స్టార్ట్ అవ్వాలి ఫస్ట్, కానీ వీళ్ళు సిటీస్ లో బాగా డెవలప్ చేసి వీలే జెస్ ని వదిలేస్తారనమాట ఇంకా డెవలప్మెంట్ అంటే రూరల్ ల్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీగా, ఎగ్జాక్ట్లీ ఏమైనా తెలుసానికి
అంటే విలేజెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇంప్రూవ్ లైక్ ఇప్పుడు మనం చూస్తా ఉంటాంప్పుడు నువ్వు విలేజ్ లో మీ విలేజ్ లో జెడ్పీ హై స్కూల్ ఉందా?
ఆ ఉం
ట్ల ఏదన్ మా హెల్త్ హెల్త్ రిలేటెడ్ అంటే హాస్పిటల్స్ ఉన్నాయా?
లేవు హాస్పిటల్స్ అయితే ఎప్పుడో చిన్న ఇప్పుడు వాళ్ళు ఎవరో ఏం ఏంటో క్లినిక్ పెట్టుకొని ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం అంతగా లేవు హాస్పిటల్స్.
ఆ అదే ప్చ్ లైక్ ఇప్పుడు విలేజెస్ లో నువ్వు చూస్తే ఇప్పుడు కూడా వాళ్ళు లైక్ హట్స్ లో లీడ్ చేస్తుంటారు అనమా ప్లస్ వాళ్ళ ఏదన్నా హెల్త్ ప్రాబ్లము, లేకుంటే మేబి లైక్ మీ యాక్సిడెంట్స్ అట్లా అయినప్పుడు వాళ్ళు సిటీ కి వెళ్ళాలన్నమాట లైక్ దే నీడ్ టు ట్రావెల్ దెన్ లాట్ ఆఫ్ డిస్టెన్స్ సో అదంతా డెవలప్ చేయడం లైక్ హెల్ హాస్పిటల్స్ ఫ బీయింగ్ అండ్ అనిమల్స్ కూడా ఆ ఎజుకేషన్ అయితే ఇంకా చిన్న చిన్న అంగన్వాడీ స్కూల్స్ అలా ఉంటాయి లైక్ కబుతలాతి క అలా ఉంటాయి. ప్లస్ ఇంకా అదే హట్స్ లో ఉంటారు, ఆ హట్స్ ని మనం పక్కా హౌసెస్ లో కన్ కన్వర్ట్ చేయడం ఎడ్యుకేషన్ హెల్త్ ఇంప్రూవ్ చేయడం అలా అనమాట ఇంకా రోడ్స్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఫెసిలిటీస్ అన్ని డెవలప్ చేయాలి. లైక్ రోడ్స్ అంటే ఇన్ ద సెన్స్ మడ్ రోడ్స్ ఉంటాయి. మనం పక్కా థార్ రోడ్ వేయాలి ప్లస్ ఎలక్ట్రిసిటి టి ట్వంటి ఫోర్ ఇంటూ సెవెన్ ఉండదు లైక్ దే కొన్ని టైమింగ్స్ అనేవి ఉంటాయన్నమాట వా వాళ్ళకి మార్నింగ్ ఉహ్ టెన్ వరకు మాత్రమే ఉండడం టెన్ తర్వాత నుంచి ఏ ఎలక్ట్రిసిటీ కట్ చే చేయడము ప్లస్ వాటర్ ఫెసిలిటీ కూడా ఒక టైమింగ్ ఉండ్ టుంది అట్ మార్నింగ్ అల్స్ త్రి ఈవినింగ్ అనేసి అలా ఆ అది కూడా వాటర్ ఫెసిలిటీ కూడా ఒక స్ట్రి స్ట్రీట్ కి ఒక టాప్ పెట్టేస్తారు అనమాట వాళ్ళు ఆ ట్యాప్స్ కాకుండా ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ ఉన్నట్టు చూసుకోవాలి.
ఆ అర్థమయింది అప్పుడే లివింగ్ స్టాండర్డ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయేమో కదా
ఆ అవును
ఇంకా ఎడ్యుకేషన్ గురించి ఏమనిపిస్తుంది
ఎజ్యుకేషన్ అదే చెప్ప కదా లైక్ అంగన్వాడి ఉంటాయని.
ఆహ్ స్కూల్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి కదా ఇంకా టీచర్స్ ప్రాపర్ గా ఉంటే మంచిగా ఉంటుంది.
అవును
ఇంకా వచ్చి డిజిటల్ ఎజ్యుకేషన్ కుడా ఇంట్రొడ్యూస్ చేయాలి అన్నమాట ఇంకా హెల్త్ కేర్ కూడా ఇంకా ఇంపార్టెంటే
అప్పుడే లివింగ్ స్టాండర్డ్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అనమాట
హ్మ్ అవును హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ అన్ని ఉండాలి. ఇంకా డాక్టర్స్ అవైలబుల్ లిటి కూడా పెంచాలన్నమాట విలే అంటే రూరల్ ఏరియాస్ లో
ఆ ఎమర్జెన్సీ సర్వీస్ ఫాస్ట్గా ఉండాలి.
హ్మ్ అవును ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి చేయాలి కదా క్రియేట్ చేస్తే
అదే అగ్రికల్చర్ తో పాటు అదర్ జాబ్స్ కూడా ఉండాలి. లైక్ అగ్రికల్చర్ హ్మ్ ఏ అయితే కంబైన్ చేసి ఏదైనా చేయడం ప్లస్ జాబ్లెస్ పీపుల్ కి ఏదన్నా వర్క్ ఇవ్వడం అలా ఏదో ఏదో ఒకటి చేయాలి
హ్మ్ ఇంగా స్మాల్ ఇండస్ట్రీస్ విలేజెస్ లో స్టార్ట్ చేయొచ్చు
ఆహ్ అ అలాంటి అప్పుడు యూత్ వైగ్రేషన్ సిటీస్ కి తగ్గుతుంది అనమాట ఇప్పుడు యూత్ అంతా లైక్ సిటీస్ కి వెళ్ళిపోతున్నారు కదా జాబ్స్ కోసం అనేసి అదే మనం విల్ విలేజెస్ లో ప్రొవైడ్ చేస్తే వాళ్ళ విలేజెస్ లోనే వాళ్ళ పేరెంట్స్ తో ఉంటారు ప్లస్ వాళ్ళకి ట్రావెల్ కాస్ట్ ఉండదు. లైక్ పీజీ కాస్ట్ ఉండదు ఫుడ్ కాస్ట్ ఉండదు తగ్గుతుంది కదా ప్లస్ హెల్త్ కూడా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళ
అవును అగ్రికల్చర్ డెవలప్మెంట్ కూడా పార్ట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట
అవును మోడ్రన్ ఫార్మింగ్ టెక్న టెక్నిక్స్ ఇంట్రడ్యూస్ చేయాలి.
ఉహ్ ఇంగా ఫార్మర్స్ కి కొంచెం మోడ్రన్ తెలిదు కదా కొంచెం ట్రైనింగ్ ఇస్తే ఇంకా వాళ్లు మ్మ్ తెలుస్కొని చేస్తారు.
ఆ టెక్నోల్జి యూస్ చేయడం ఎంకరేజ్ చేయాలన్మాట. వాళ్ళు అంటె డిఫికల్ట్ గా కాకుండా ఇస్ సింపుల్ వే లో వాళ్ళకి అర్థం అయ్యేటట్లు యెప్పాలి.
ఊ ఇంకా ఒచ్చీ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెల్సా ఏమన్నా.
ఆ కొన్ని స్కీమ్స్ ఉంటాయి గదా ఫార్మర్స్ కి అండ్ రూరల్ పీపుల్ కోసం కుడా ఉన్నాయ్ కొన్ని స్కీమ్స్.
మ్మ్ కానీ వాటిపైన అవేర్నెస్ తక్కువుంటుంది గదా.
అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి వాళ్ళ వాళ్ళకి తెలియజేయాలన్నమాట. ఈ స్కీమ్స్ ఉన్నాయి ఇలా యుటిలైజ్ చేస్కోవాలి అనేసి.
ఊ ఇంక క్లీన్ వాటర్ ఇంకా శానిటేషన్ ఇవి చానా ఇంపార్టెంట్ కద ఇవి టూ ఉంటేనే గదా ఇంక మంచిగా ఉంటుంది.
అవున్ హైజిన్ మస్ట్ అన్ షుడ్ అన్ మాట హైజిన్ అనేది మెయింటెయిన్ చేయాలి వాళ్లు.
ఊహు అవును ఇంక ఒచ్చీ
డిసీజెస్ తగ్గుతాయి సో హెల్తీ ఎన్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది కద.
మ్మ్ అవును ఇంకా రోడ్స్ కూడా కొంచెం డెవలప్ చేస్తే ఇంకా ట్రాన్స్పోర్ట్ ఈజీ అయితుందీ. ఇంగ టైమ్ సేవ్ చేసినట్టు గుడా ఉంటుంది స్మూత్ గా వెళ్ళొచ్చు అన్మాట
కి రీచ్ అవడం చాలా ఈజీ కూడా అవుతుంది కష్టపడకుండ లైక్ తెలుసు కదా ఇంకా విలేజెస్ అం అంటే రోడ్స్ ఎలా ఉంటాయి అనేసి ఎక్కువ పోత్హోల్స్ ఉంటాయి.
మ్మ్ ఫార్మర్స్ కి కొంచెం బెనిఫిట్ మార్కెట్స్ రీచ్ అవ్వడం.
ఆ అప్పుడు ఎకానమీ కూడా గ్రోత్ అవుతుంది.
ఊ అవును ఇంకా టెక్నాలజీ రోల్ ఏంటి రూరల్ డెవలప్మెంట్లో ఏమైనా ఐడియా ఉందా.
అంటె ఇంటర్నెట్ యాక్సెస్ వల్ల ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరుకుతుంది గదా.
అ అవుని ఆన్లైన్ సర్వీసె ఆన్లైన్ సర్వీసెస్ కుడా కొంచెం యూస్ చేయచ్చూ
ఆ లైక్ డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ అనేసి విన్నామా. అది దాని గురించే అన్మాట ఆన్లైన్ సర్వీసెస్.
ఓహో అంటే ఫైనల్గా రూరల్ డెవలప్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటావ్.
అంట్రే అంటే కంట్రీలో ఓవరాల్ డెవలప్మెంట్ కోసం ఇప్పుడూ ఫార్మర్స్ ఆర్ ద బ్యా బ్యాక్బోన్ ఆఫ్ ఇండియా అనేసి అంటారు కదా.
మ్మ్
సో వాళ్ డెవలప్ అయితే మనం కూడా డెవలప్ అయితాం మనం డెవలప్ అయి ఆ కంట్రీ కుడా ఆటోమెటిక్ గా డెవలప్ అయితుందన్మాట.
అవున్ యే విలేజెస్ స్ట్రాంగ్ అయితే నేషన్ కూడా స్ట్రాంగ్ అయితుందిగ చెప్పింది కూడా నిజమే.
ఆ మనం కూడ కాంట్రిబ్యూట్ చేయ్యాలి ఏదన్న.
ఊ అవునా మనం కాం డిబ్యూట్ అంటే పెద్దగా ఏం చేసాం చెప్పు అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయగలుగుతాం అంతే.
అంటె స్మాల్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయొచ్చు కదా.
ఊహూ స్మాల్ ఇనిషియేట్స్ ఇనిషియేటివ్స్ అంటే ఏం
అంటే లైక్ ఇప్పుడు ఎవ్వరు అవేర్నెస్ స్ప్రెడ్ చెయకపోతే వాళ్ళకి తెలియదు కదా ఈ స్కీమ్స్ ఇలా చేయొచ్చు ఈ టెక్నాలజీ యూజ్ చేయొచ్చు అనేసి అదే మనమ అవేర్నెస్ప్రడ్ స్ప్రెడ్ చేస్త లైక్ ఇలా స్కీమ్స్ ఉన్నాయి ఈ టెక్నాలజీస్ వా అయితే మీకు ఈజీగా ఫార్మింగ్ అనేది లైక్ కాపీలు ఎక్కువ వస్తుంది అనేసి ఏదన్నా అవేర్నెస్ ఇలా చేయాలి అలా చేయాలి అనిసి మనమే స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా లైక్ మన మనకు వేరే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తోడయతారు మాటా
ఉ అవును మ్యామ్ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీస్ యూజ్ చేసి కూడా ఐ ఓటి పై యూస్ చేసి కూడా యూస్ చేస్తాం కదా అది కొంచెం వాళ్ళకి చెప్ తే ఫార్మర్స్ కి కొంచెం హెల్ప్ అయ్యి వాళ్ళు కూడా కొంచెం ట్రెడిషినల్ టెక్నాలజీస్ కొంచెం ఆపి ఆ మోడర్న్ టెక్నాలజీస్ పైన వర్క్ చేస్తే కొంచెం స్మార్ట్ వర్కింగ్ లో వచ్చి ఈల్డ్ కూడా కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి
ఆ సరే ఈ సండే ఫ్రీనే ఉంటే నేను వస్తా మీ విలేజ్ కి అదే నుజ్ గురించి చెప్దాం
ఉ ఉ సరే అయితే
ఊ బాయ్
బాయ్